అమ
హలో
హలో ఆహ్ చెప్పు ఏం చేస్తున్నావు. ఓపిస్తోంది.
ఉమ్ వర్కే చేస్తున్నా. నేను చేస్తే తినవా.
ఆహ్ తిన్న తిన్నవ నువ్వు.
తిన్నవా. తీన్న.
తిన్నా తిన్నావ నువ్వు.
నో నో
పిచ్ ఆహ్
ఉమ్ ఏం కురా. ఏం చేస్తున్నవే వినపడట్లే. ఏ నిన్న నిన్న అదే ఈరోజు అదే. ఆహ్ నిన్న అదే ఈరోజు అదేనా.
నిన్న వండిదే. ఈ రోజు వండలే ఇగ. స్కూల్ ఉందని వండలే.
ఆహా కూర ఉంటే వండావా.